ఆ
హలో
వినిపిస్తుందా
హలో
వినిపిస్తుందా హలో హలో వినిపిస్ తుంద ఆ వినిపిస్తుంది కొంచెం లో ఉంది వాయిస్
కొంచం ఆ ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓకే ఓకే ఆ ఏం చేస్తున్నావ్
ఉమ్ చెయ్యట్లె జస్ట్ నార్మల్గా వాకింగ్ చేస్తు
ఉమ్మ్ అవునా నేను కాలినే ఇందాకే యునో ఆడినా నేను వేరే ఆమ
ఉహుహు ఓకే ఓకే
ఇంక ఇప్పుడు ఏం లేదు
ఓకే ఇవ్వాలా లంచ్ ఏంటి సూపర్ సూపర్ బాగా జరిగింది
మ్ హు
తేడాగా ఉన్నయ్
ఏం రాసినిది
మనది థర్డ్ రాశి అనుకుంటా థర్డది ఏదో ఉంటుంది ఉమ్ మిథున రాశి
ఆహా ఏంటది ఆదాయం ఐదు ఖర్చు పదకొండో పద్నాలుగో ఉంది
ఎవర్ది
మిథున రాశి
మిథున రాశా కాదు ఆదాయం ఎనిమిది ఖర్చు పదకొండు ఇంకొటి ఏంటి ఆ రాజ్యభూజ్యం ఒకటి అవ్ వమానం ఏడు అదే ప్రేమించేటోలు ఒక్కలు ఉంటే
అవమానించే వాళ్ళు ఏడుంటారు హ్
మెంబెర్స్ ఉంటరు
అదే ఆహా
ద్వేషించాలి అన్న మ మనం ప్రస్తుతానికి ఎక్కడ ఏం చేయట్లేదు కాబట్టి ఏం పెద్ద ఎఫెక్ట్ అయితే పడలేద అనుకో రాశి ఫలాలు చూడటం వల్ల కూడా బట్ ఇంక నెక్స్ట హాఫ్ ఆఫ్ ఇయర్ ఇంకా ఉంది కదా ఇం కా చాలా మేబి ఆ ఎర్లీ ఎనఫ్ రేప్ పడొచ్చేమో చూడాలి ఏమో నాకైతే అన్ అదే పిస్తుంది ఏదన్నా కొత్త కార్పొరేట్లోకి వెళ్తే అట్లా ఏమ్మన్న ఎఫెక్ట్ అయితుందా చూడాలి
అంతా ఏం జరగద్లే అలా దాంతో ఉన్నట్లే
అంతే ఆ
అట్లా జరిగింటే ఎప్పుడో బాగుపడిందు తిన్నా వా
ఉ తినేసా మధ్యాహ్నం ఇవ్వాళా కొంచెం లేట్ అయింది టూ థర్టీ అలా అయ్యింది ఇవాళ సొరకాయ దొండకాయ ప చేడి అండ్ ఆ కంది పెసరకట్టు
ఆ హ తెలీద్ తెలీదు ఎట్లా చేస్తర్ రండి
అది యూజువల్గా పెసరిపప్పు ఉంది కదా ఇప్పుడు మనం కంది కందిపప్పు తో కట్టు చేస్తాం కదా సేమ్ అట్లనే కంది కట్టంటే అది లైక్ లూజ్గా ఉంటుంది వా బట్రీ కన్సిస్టెన్సీలో ఉంటుంది
ఆహా హ ఆ అ
బట్ నాట్ సాంబర్ సాంబార్ అయితే కాదు పప్పు చార్ లాగానమాట పెసరపప్పు వేసి వాటర్ వేసి టొమాటోస్ ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయ పసుపు వేసి విజిల్ రాణిస్తాం తరువాత బాయిల్ చేసి మళ్ళీ వాటర్ పోసి తర్వాత తాలింపు పెడతాం థాలింపు ఏం చేస్తామంటే అల్లం వెల్లులి అండ్ నార్మల్
అల్లమేస్తారా
మ్మ్ ఈ పెసరకట్లు అల్ల మేస్తారు ఆ ఘాటు బాగుంటది
అవ్న్లే
లాస్ట్ లో పోయ్ కట్ కట్టేసిన తర్వాత నిమ్మకాయ్ వేస్త్ అప్పుడు ఇంకా బాగుంటది ట్యాంకి థ్యాంగీగా
పంటల్ బానే శెనికూలు
అలా అలా అలా ఇవాళ నేనే చేశా
అవునా
మనకేం పన్లున్నాయి టైంపాస్
అదొకటేనా చేసింది ఇవాళ గోబి రైస్ మా ఇంట్లో బయట తెచ్చుకున్నా ఆ అదే తిన్న
ఓకే ఓకే గోబీ రైస్ అంటే జస్ట్ గోబీ మన్ మంచూరియా కైండ్ ఆఫ్థింగ్ అండ్ దెన్ రైస్
రైసే అంత గోబీ రైసే
ఓకే ఓకే అది
ఇంకేం వచ్చు నీకు వంటలు
హ్మ్మ్ వంటలంటే ఆల్మోస్ట్ అన్నీ వచ్చు బట్ కొన్ని ఉంటాయి చూడు దొండకాయ్ లేకపోతే దోసకాయ్ వీటితో ఇగుర్లు చేస్తారు కదా అవంతా టేస్టీగా చేయలేను హ్మ్మ్ అంతో ఇగుర్లు అవన్నీ ఉంటాయి కదా కర్రీ అవి పెద్దగా చేయను అదే మన చేసేలాగా పప్పు, పప్పు చారు లేకపోతే ఇలా ఫ్రై లేకపోతే రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా అవి కూడా గుడ్ ఏంటి ఇవాళ ప్లాన్స్ మూవీస్ ఏమైనా రీసెంట్గా ఏమైనా చూసావా
ఊ అవి రూప
హలో వినిపిస్తుందా వాయిస్ అసలు వస్తలేదు
అదే లోగా ఉంద వాయిస్ అంతా
ఇప్పుడు ఈజ్ ఇట్ ఓకే ఇప్పుడు పర్లేదా హుమ్ లేద్ లేదు నార్మలే జస్ట్ బయటకొచ్చి టెర్రెస్ మీద నీతో మాట్లాడుత ఇత్తిన
ఉహు
ఇప్పుడు వినిపిస్తుందా పర్లేదా ఇప్పుడు
ము ఇప్పుడు పర్లేదు
ఓకే ఓకే ఏంటి వీకెండ్ ఏమైనా ప్లాన్సా ఏమైనా ఉన్నాయా
లేదు నార్మలే నీకు
స
హలో
ఏమన్నా ఉంటే ఇంకా ఇన్పిస్తుంద ఈ
మూవీ కెళ్ళలేదా
హలో హలో మ్ అదే అంటున్న వెల్ అయితే ఇంకా రేపు వెళ్ళుంట్లో ఏమన్నా ప్లాన్స్ ఉంటే మూవీకి హలో వినిపిస్తుందా ఇప్పుడు
ఏ మూవీ
అ దిగుద నాలుగు గంటల సినిమా దురందర్ ఫోర్ అవర్స్ ఫిలిం ప్లాన్ ఉం అంటే రేపు ఎల్లుంటిలో ప్లాన్ చేస్తున్నారు
ఆహా
ఆ బట్ నాకేమో అసలు అంతా ఫోర్ అవర్స్ అంత ఏం లేదు బయ్య మన వల్ల కాదు అక్కడ
ఏ కాని బావుంది ఆ మూవీ.
నానానా అదే చెప్పారు. సో మస్ట్ వాచె నిన్న మా అన్నయ్య చూసొచ్చాడు. సో వెళ్ళు వెళ్ళు అని చెప్పి హ్ ఎంజాయ్ చేశారు ఆల్లు మామూలుగా కాదు అసలు కే కదా గట్టిగా గట్టి టిగా ఎంజాయ్ చేశారు.
ఆహా
బీజిఎమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ బావుంటయి కదా మూవీస్లో. సో అది బాఎంజాయ్ చేస్తారు ఆల్లు.
ఆహా ఇంకా చాలా వచ్చాయి కదా మూవీస్ ఇప్పుడు.
హుహుహ్
పవన్ కళ్యాణ్ ది ఉంది.
ఉస్తాద్ బగత్ చి ఆహు చూడలేదు అది కూడా ఇంకా చూడాలి.
ఇంకోటి కూడా ఏదో ఉండాల.
ఇంకా ఇంకా ఉన్నట్టున్నయి ఇంకా బానే సి
హ్మ్ అవును.
విష్ణు విన్యాసం చూసావా. రీసెంట్ గా చూసా పర్లేదు ఆ అనిపించింది. పెద్ద గెం లేదు. బట్ పర్లేదు లైక్ సినిమా మొ త్తం ఎట్లా ఉంటదంటే జా తకాల మీద బతికి నమ్మెస్తాడు అనమాట. త హీరో మొత్తం దానిపైన.
అవి
న్యాసం. అదే శ్రీ విష్ణుది హీరో శ్రీ విష్ హ్
నాకు హీరో ఎవరో కూడ తెలీదే.
ఏదన్నా సినిమా హింట్ చూపిస్తలే. అది ఆ సినిమా చూసావా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటరు రామ్ పోతినేని ది ఏం సినిమా ఒకటి ఫ్రెండ్స్ ఉంటరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు ఆ అమ్మాయి పేరు అనుపమా ఆ హీరోయిన్. ఆ సినిమాలో వీడు ఇంకో వీడు ఫ్రెండ్ అనమాట రామ్ పోతి నేని ఉన్ను శ్రీ విష్ణు ఫ్రెండ్స్. ఆ సినిమా చూసావా పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ.
నాకు గుర్తు రావట్లేదు డబల్ యాక్షన్ కదా. రెండు రామే ఉంటాడు.
కాదు కాదు రామను శ్రీ విష్ణు. అది హీరో నీకు చెప్పడం కోసం ఆ కాదు కాదు నీకు హీరో చెప్పడం కోసం నేను ఆ ఆ మూవీ చెప్పా హీరో హీరో అను హీరో ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఒక్క హీరోయిన్నే ప్రేరు ప్రేమిస్తరు.
ఏమో అంత ఐడియా లేదు అయితే.
ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఎలా అంటే ఇంకొక అమ్మాయి హీరోయిన్ ఎవరంటే లావణ్య త్రి పాటి. ఇంకోటి అనుపమా పరమేశ్వర్.
ఆహా
సో ఆ మూవీలో హీరో అనమాట బాఫేమస్ అయ్యాడు కదా. ఈ మధ్యా మొన్నా ఒక సినిమా వచ్చింది కదా డెవిల్దీ ఆ అదే డెవిల్ ప్రేమిస్ సుధీర్ శ్రీ విష్ణు బాగా పాపులర్ అయ్యాడు ఈ మ ధ్యలో సో వాడిదే ఆ సినిమా హ్ ఈశా ఈశా యేనా సినిమా పేరు
ఈశ కూడ మూ
ఏంటి అర్థం కాలే.
ఎందె చెప్పేది నువ్వు ఈశ నా
ఈషా అంటే యూ మీన్ టు సే ఈష రెబ్బానా హీరోయిన్ పేరా. మూవీ నేమే ఈశానా గుర్తు రాట్లా.
మరా
ఏ ఇ ఈ పిల్లా హెబ్బా పటేల్ దా ఓకే ఓ ఆ చూసా చూసా అది కూడా చూసా అది ఎదో తెగ హైపిచ్చారు కాని ఆ చూసా చూసా అది అందరు ఓ తెగా హైపిచ్చారు కాని మస్ట్ వాచ్ థియేటర్ లో ఖచ్చితంగా చూడాలి అది. ఇది అన్నరు కాని పె
ఆహా అవునా.
పర్లేేదు బట్ బాగానే ఉండింది. చూడొచ్చు ట్విస్ట్ బానే ఉంటుంది. కొంచెం లాస్ట్ కి అంటే ఎవరెవరినో ఫస్ట్ గోస్ట్లా చూపిస్తారు మూవీలో తర్వాత లాస్ట్ కి ఈ ఎవరైతే ప్లే చేస్తారో హీరోయిన్తోపాటు హీరోయిన్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళే గోస్ట్లు యాక్చువల్లీ. అట్ల ఉంటుందన్నమా స్టోరి లాస్ట్కి. పర్లేదు బానే ఉంటది కొంచెం వన్ టైమ్ వాచ్ కైండ్ ఆఫ్ ఫిలిం పర్లేదు చూడొచ్చు.
ఉహుమ్ సరే అయితే ఉంటాను.
ఓకే ఓకే ఓకే అయితే.
ఉమ్